ఆ ఏం చేస్తున్నారండి నేను చాలా సేపు నుంచి మీకు ప్రయత్నం చేస్త ఆ బాగున్నాను మీర ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి
చాలాసేపు నుంచి చేస్తున్నానండీ ఫోను మీరు ఎత్తలేదు
హాలిడేస్ కదండి పిల్లలు అటెల్దాము ఈటెల్దాము
అవునండి ఆ ఎలా ఉందండి అంత బాగుందా
అందరు బాగున్నారండి పాపనేమొ బీచ్ బీచ్ కెల్దామంటది బ బాబేమో టెంపుల్స్ కెళ్దామంటాడు
అవునా మీరు టూరిక్ ప్లాన్ ఏస్తున్నారా అయితే
కే అవును పిల్లలు హాలడేస్ వచ్చిందగ్గర నుండీ వెల్ పవెళ్దామంటున్నారండీ వెళ్దామని చూస్తున్నాము
ఆ చాలా మంచీ ప్లానే న అండీ అది హాలిడేస్ వచ్చిన తర్వాత ఎవరైన ఎక్కడికైన వెళ్ళాలనే అనుకుంటరు కదా అమ్మమ్మల ఇంటికి నానమ్మల ఇంటికీ వెళ్ళాలి అసలు మనమూ ఉహు మరి పిల్లలకీ ఇది ఇది ఇది ట్రెండ్ అయిపోయింది ఎక్కడికైనా బీచ్కెల్దామా అక్కడికెల్దాం ఎక్కడికెళ్దామని
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎక్కువైపోయిందండీ ఫ్రెండ్స్ ఊ వాళ్ళు స్టేటస్ వీళ్ళ స్టేటస్ చూసి ఇంకా ఏడుస్తున్నారు పిల్లలు
అవును చాల కాలం మారిపోయింది కదండీ ముందుకి ఇప్పటికి ఎలాగుంది అసలు ముందు రోజుల్లో మనమూ ఏంటి గురబ్బండ్ల అండి గురబ్బండ్లు గుర్తున్నాయా
ఆ గుర్తున్నాయండి గుర్తున్నాయి
ఇప్పుడు మరి కార్లూ హె ఎరోప్లేన్లూ అవన్నీ వచ్చ వచ్చేసీనయి ట్రైన్లూ వచ్చేసీనయి అ అప్పుడు అప్పుడు ఉత్తరాలు కూడా అండీ మనం దిస్ పాస్ట్ లో ఉండే ఉత్తరాలు తెలుస పోస్ట్ కార్డ్ తెలుసా మీకు కు
ఆ తెలుసండి తెలుసండి తెలుసా అండి
చాలా చాలా మెరుగైపోయినయి కాబట్టి ఆలోచనలు మారిపోయినయి. కాబట్టి పిల్లలు కూడా వెళ్దాము అని అంటున్నారు. కానీ పాతకాలం రోజు చాలా ఎంజాయబుల్ అండి. సరే అయితే మరి బీచ్ కి ప్లాన్ వేస్తున్నరా, లేకపోతె ఇంకెక్కడికి ప్లాన్ చేస్తున్నారు అంటే, ఇంకా ఎవరైన ఉంటె వాళ్ళతో కలిసి కూడా, వెళ్దామని అనుకుంటున్నాము ఊ అర్థమవుతుందా అండి మరి మీరేమన్నా అంటే హ్మ్ ఇంకెంత మంది అనుకుంటున్నారు. మీరు ఈ ఇల్లు వెళ్తున్నార ఇంకెవరైనా వెళ్తున్నార. తున్నార
అంటే మేము సిమ్స్ ఉన్నామండి కలిసి ఎలా వండుస్తున్నాము ఫోర్ ఫ్యామిలీస్ కలిసి వెళ్దామని చూస్తున్నాను.
అవునా ఆ ఇంకా బీచ్ అయితేనే బెటర్ ఏమోనండి ఊ వన్
ట్రైండ్లా అని చూస్తున్నామండి
అవునా కారు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అక్కడికి దిగిన తర్వాత, మీ కారు లో మీ బోను ఉంటది కదా. చిన్న చిన్న ప్రదేశాలకి అ ఆ తర్వాత
ఇప్పుడు అండి ఒకప్పుడు డి పిల్లలు ఏం ఏంటండి పిల్లలయితే, ఒకప్పుడు ఒకప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఇట్లా లేరు. ఇప్పుడు పిల్లలు చాలా చేంజ్ ఉంది. అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు పిల్లలు ఏంటండి ఇ ఒక ఊరికే ప్రతి దానికి మమ్మీ బయటికి వెళ్దాం. ఈవెన్ డిన్నర్ కి కూడా బయటకి వెళ్దాం. లంచ్ కయినా బయటిక వెళ్దాం. రెస్టారెంట్ క అయినా వెళ్దాం అంటున్నారండి పిల్లలు. అది కూడా వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ జర్నీ వద్దంటండి. మా పిల్లలైతే ఫైవ్ అవర్స్ జర్నీ కావాలి అం న్నారు
అయ్య బాబ్బా ఫైవ్ అవర్స్ జర్నియా ఆ వాళ్ళు చాలా స్టామినా ఉందండి ఇప్పుడు మనకి మనం తీసుకెల్ అంటే మనుస్ స్టామిన తెప్పించుకోవాలి అంతే
హవునవునండి కానీ ఇప్పుడున్నంత ఎండలు ఎప్పుడు మనం చూడలేదండి
ఇంకా ఎండలు అవును చాలా చాలా అలసట వచ్చేస్తుంది. ఎక్కువ వాటర్ తాగేస్తున్నాము తిండి తినలేకపోతున్నాము.
అవునండి మన మనకే మనకే అసలు ఫుడ్ తినబుద్ధి దండి పిల్లలేం తింటారు చెప్పండి. అందుకే పిల్లలకి ఇష్టమైన ఫుడ్ వెరైటీ వెరైటీ ఫుడ్ చేసినా కాని పిల్లలు తినట్లేరండి ఇంకా నా నేనైతే నా ఐటెమ్ కూడా యూట్యూబ్ ఇస్తున్నా పిల్లల కోసం
కానీ ఏం చేస్తామండి మళ్ళీ మన ఆ ఈ వాళ్ళలాగా మనం మారాల్సొస్తుంది. వాళ్ళకేం కావాలో అలా చేయాల్సొస్తుంది ఇది జన్జీ జెనరేషన్ కదా జంజి జనరేషన్స్ లో పే తల్లిదండ్రులు పిల్లల మాటలే వినాలట అంటే ఈక్వల్ ఈక్వలూ ఉమ్ సమాన హక్కులు అన్నట్టు ఆల్మోస్ట్ ముందు కాలంలో బాపే తల్లిదండ్రులు చెప్పేది పిల్లలకి అలాగ తూచా తప్పకుండా పాటించేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఓ వాళ్ళకి మనం ఆ ఇప్పుడు వాళ్ళతో కలిసి మన సమాధానంగా వెళ్ళాల్సిన కాలం ఇది అంతే ఏం తిన్నార్
మా సిస్టరు మా సిస్టరు హైదరాబాద్ లో ఉంటదండి తను రా తను ఇంకా ప్లేసెస్ అంటుంది ఇంక ప్లాన్ హైదరాబాద్ గాని తిరుపతైన వెళ్దామని చూస్తున్నమండి
ఆ బైజా కూడా చూడండి బీచ్ ఉంది కదా వైజాగ్ కూడా చూడండి బీచ్ బాగుంటాది కదా
ఏమ మాకు బాపట్ల వచ్చి కూడా చాల దగ్గర కూడా వేయండి వెళ్ళి చూడాలనుకుంటున్నాను
ఆ చాలా బాగుంటదండి అది కూడా నీ బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేయడము పిల్లలతోని అవన్నీ మధుర జ్ఞాపకాలండి మన ము వాళ్ళకి జ్ఞాపకాలు తయారు చెయ్యాలి
అవునండి పిల్లలకండి మనం ఎప్పుడు ఒక చోటే ఉన్నాం అనుకొ బోర్ హాలిడేస్ టై లోనే కదండి వాళ్ళు అటు ఇటు కొంచెం ఏ హ్యాపీగా ఉండేదాంటకి స్కూల్ టైమ్ లో అనుకోండి హోమర్క్ స్ట్రెస్ ఎగ్జామ్ స్ట్రెస్ ఏదో ఒకటి స్ట్రెస్
అవును కరెక్టే మీరు బాగా చెప్పారు. ఆ మీ అందుకే వాళ్ళకూడా రిలాక్స్ కోసం ఇలాగా తిప్పుతూ ఉంటే ఆ బాగుండే బాగుంటది ఇదన్న ఇ ఇంకా ఇంకా ఏం చ్ అనుకుంటున్నారు ఇం ంకేం చోటకి వెళ్దాం అనుకుంటున్నారు
అ
ఇంక్ ఏమన్నా ప్రాంతాలు వెతుకుతున్నారా మీరు ఆ బయ్ ఎక్కడండి ఎక్కడండి
కనిపించట్లేదండి
ఇప్పుడు వినబడుతుందా
ఆ ఓకే అండి ఓకే
అ ఆ సరే అయితే ఇవది కొంచెం మన నేను ఆ నేను కూడా ఎక్కడికి వెళ్ళాలనో ఆలోచిస్తూ ఉన్నాను అందుక్ నే ఆ నేను లిస్ట్ తయారు చేసుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళాలని మీరు కూడా ఒకసారి చె చెప్పండి ఏ
పిల్లలు వాటర్ ఫాల్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్త న్నారండి
అవునా దగ్గరలోనే ఉన్నాయి కదా వాటర్ ఫాల్ మీకు కూడా వాటర్ ఫాల్స్ దగ్గరే ఉన్నాయి కదా లేవా
దగ్గరలో ఇల్లందు ఉంది ఉన్నాయండి మాకున్నాయి మాకు దగ్గెర బీచ్లు ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి ప్లాన్ చేసినామ అండి కానీ ఎండలకి బయట వేడికి వెళ్ళలేపు ఉన్నామండి
ఆ చాలా వాటర్ ఫాల్ అయినా బీచ్ అయినా ఎండకి కష్టమే కానీ మనకి సెలవులు వచ్చినాయి కదా సెలవులు వచ్చాక మనం ఇంకా ఎలా ఏ విధంగా అయినా సరే తీసుకెళ్ళాలి ఆ జరయితే మరి ఏమనా ఫుడ్ కూడా ఆలోచించారా ప్యాక్ చేసారా
పులిహోర రైస్ చేద్దాం మ్యాప్ చేద్దామని చ
అవునా కొంచెం మనం
ఓ ఓన్లీ ఇదే కాకుండా అవునండి ఇప్పుడు లే కానీ ఇప్పుడు మనం వాటరు మజ్జి ఇ అంటే
హుమ్ అవునా సరే అయితే ఇది కూడా మంచి ఆలోచనే, అన్ని ప్యాక్ చేసుకుంటే మీరు లెమన్ మ్యాంగో మ్యాంగో రైస్ అన్నారా అది కూడా చాలా మంచిది ఆ ఇది మళ్ళీ ఇంకా ఉ ఓకే నేను నేను మొన్న గోదావరి ఉమ్
హాలిడేస్ టైమ్ లోనే కదండి పిల్లలకి ఈ టైమ్ లోనే మనం అన్ని చూపెట్టాలి ఇప్పుడు హైదరాబాద్ ఉందండి స
మొన్న నేను మీరు చెప్పింది కరెక్ట్ అండి మొన్న నేను కూడా గోదావరికి వెళ్ళానండి గోదావరిలో బోట్ ప్రయాణం చేసామండి చాలా బాగుంది ఆ యొక్క ఆ ఎక్స్పీరియన్స్ మీకు అర్థంమవుతుంది కదండి కొంచెం ఆ కొంచెము
అక్కడికి వెళ్ళాలండి ఇంకా ఇంకా అంటే మేము అందరు కజన్ స్ అదే సినిమా చూస్తున్నామండి మ మా మీరెది ఇంట్రెస్ట్ చూపిస్తా అండి టూర్ ఏయడానికి కి
ఉమ్ టూర్లున్నీ బానే ఉంటాయిక
అవునండి అవును ఇంకా బడ్జెట్ ఎంత అని ఇంకా డిసైడ్ అవుతున్నామండి ఇప్పుడు బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి కార్ ఒక టూ కార్స్ పెట్టుకుందాం అని చూస్తున్నాము
మీరు ఆ మీరు చాలా పెద్ద ప్లానే వేసారండి మీరు ముందుగానే తయారయ్యే ఉన్నారు నేను ఇంకా తయారు లేదు నేను కూడా ఆలోచిస్తున్నాను నేను ఏమన్నా ఉంటే నేను
డిస్కషన్ చేయక ముందే డెసిషన్ అప్పుడే బ్యాగ్ తీసుకున్నారు మా పిల్లలయితే ఆహా ఆహా
అవునా సరే అయి అతే నేను నేను మళ్ళీ మాట్లాడి నేను కూడా ఏవో ప్రాంతాలు చూసు
మీరు చూడే ఏదో ఒక ప్లాన్ డిసైడ్ అయ్ చెప్పండి అందరం కస్ట్ ఏళ్దాము
ఒకసారి నేను కూడా ఆలోచించుకుని
ఓకే అండి బాయ్ అండి
బాయ్ బాయ్
నాయ్